ఓ
హలో ఆ నమస్తే అండి
మార్నింగ్ అండి
మార్నింగ్ చోప్ ప్పండి బాగున్నారండి మీరు
మేము కూడా బాగున్నామండి ఫాస్టింగ్ అయింద అండి మీది
నండి ఫాస్టింగ్ లోనే ఉన్నా అండి మీరు
ఇన్ ఫాస్టింగ్లో ఉన్ననండి
ఎన్ని అయినాయండి ఫాస్టింగ్ లో మీక్
మాది హ్మ్ విడిచపెట్టి మొత్తం అండి
ఓహో ఫైవ్ విడిసి పెట్టి మొత్ తన్నట్టు ఇంకా చెప్పండి ఫెస్టివల్ ఎప్పుడు అంటున్నారండి రేపు అంటున్నారా ఇల్లున్ అంటున్నారండి
సాటర్డే అండి
సాటర్డే అంటున్నారా ఉ హో థర్టీ అన్నట్టిగా ఫాస్టింగ్లూ
ఆ థర్టీ అయిన టూ లేకపోతే ఇప్పుడుస్ రాత్ సాయంత్రం ఇప్ ఇప్పుడు ఇఫ్తార్ విచ్చినంకా ఒకవేళ అవ్ పడతే సరే అటు వైటు సౌదీ సైట్ రేపుయినట్టు హండ్రెడ్ పర్సెట్ అయితే నేటీ నైన్ పర్సెంట్ అయితే సాటర్డే రోజు సాటర్డే అంటున్నారు లేకపోతే బై చాన్స్
లేదు ఇక సౌదీలో ఈ రోజు అయితే మా నాకు రేపు ఉండేది కదా
అవును అవును
ఉ సౌదీ లో ఈ రోజు కనబడిందో లేదో ఇది తెలియదు ఇక
తెలియదండి మనకు సాటర్డే అంటున్నారు సాటర్డే
ఫోన్ సైలెంట్ సౌండ్ అవును ఏం తిన్నారండి ఆ అయిపోయిందండి మీది అయిందా అండి
సార్లా అండి
లేదు ఆ షాపింగ్ అయిందా మీ ది
ఆ షాపింగ్ అయిందండి
ఏం తీసుకున్నారండి మరి
అది రెడిమేడ్ డ్రెస్ కాటన్
ఉ హా
హెవీ కూడా తీసుకున్నాం గానీ దాని కొంచెం తెచ్చు చేయాలి కొంచెం టైం పడుతుంది దానికి ఇప్పుడు మాకు కొంచెం ఫెస్ట్ అంటే ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి దానిలో అయిపోతదని ఊ ఇంకా కుట్ ఉ
కుట్టుకోలేదు అన్నట్టు
ఆ
ఉ హు
పోతది ఉ మీదయిందండి షాపింగ్
అయిందండి మాది కూడా అయిపోయింది షాపింగ్ నేను అదే స్టిచ్చింగ్ వేసుకునేదే తీసుకున్నా అండి
హ డిజైన్ వర్క్ లేక స్టోన్ వర్క్ ఎట్లా తీసుకున్నారు
స్టోన్ వర్కేనండి ఆ అది అద ఏందోఅంటారండి ఆ కలర్ ని లాయా గ్రీన్ లోనే వస్తుంది లైట్ గ్రీన్ అన్నట్టు ఆ పిస్తా కలరే అనుకుంటాండి అందరి అందరికి అయినాడి అందరు తీసు షాపింగ్ అయి అ పోయిదా అండి
జువలరి
జువెలరీకిి ఈరోజు వెళ్ళడం ఉందండి మీరేం చేూ జ్యవలరీ ఏదో కాశ్మీర బెంగాల్ అని ఈ ట్రెండ్ నడుస్తుందట కదా
అవునవును కాశ్మీర్ బ్యాంగల్స్ను ఏరియన్స్ బాగా బాగా ప్రైస్ కూడా అట్లనే ఉన్నది దానిది టూ థర్టీ త్రీ హండ్రెడ్ ఇట్లా ఉన్నాయి దానిది
ఇయర్ రింగ్స్ అయితే త్రీ సిక్స్టీ అట
త్రీ సిక్స్టీ నేను చూసాం గానీ తీసుకోలే అన్నట్టు నను పెద్ద పెద్ద వేసుకో ను అందుకే చిన్న చిన్న స్మాల్ వేసుకుంటా అం దాన్ని తీసుకోపోతే ప్రైస్ ఎందుకు కడగాలని అడగాలి
ఉహు త్రీ సిక్స్టీ అం లేదు ప్రైజ్ అడ్గ నా ఆ రోజు వెళ్తే అనా అ ఈ నైట్ అయిందండి బట్ అలు తీసుకు కునే వరకి
ఆ ఇప్పుడు చాయిస్ చేసుకోవాలి ఆ చాయిస్ చేసుకోవాలి మన కలెక్షన్ తీసుకోవాలి టైం బాగా పడుతుంది మనం బట్టలకి ఒక రోజు కాదు మేమత్తె మూడు నాలుగు సార్లు పోయినా్ ఒక ఒక మచపోతతు ఒక మర్చిపో లేకపోగా ఒక తీసుకపో
అవును అట్లనే అవుతుంది ఈ ఫెస్టివల్లో ఇంక లేదు ఇంకా
పోవాలే బాగా ఏట్ల అయింది
అవునండి నిజంగానే ఇంకా ఫాస్టింగ్ ఉండి మార్ క్క తిరగడం అంటే అసలు ఇ బాగా ఇబ్బంది అంత
ఆ ఇప్పుడు మంచిగా ఉండే రేపోయితే మబ్బ బ్బు మా మబ్బు ఉండే అంత అవుపిల్లే లేకపోతే ఎండలా ఫస్ట్ అయితే ఎండలా పోయినా మేము
అవునా
ఆ బాగా ఎండ ఉంది అంటే రేపుయితే కొంచెం మబ్బు మబ్బు ఉండే ఇప్పుడు బాగా రేపయితే బాగా చల్లగా ఉంటాే చల్లగా ఉంటే వాతావరణం మొత్తం మత్తం కుల వేసుకోలే ఫ్యాన్ కూడా వేసుకోలే ఆ అంత చల్లగా ఉండే
తని పాడు
ఉ ఫ్యాన్ వేసుకుంటాం కానీ ఫ్యాన్ అంటే దోమలు కోసం వేసుకుంటాం దోమలు బాగా చా ఉన్నాయి దోమలు అంటే
అవునండి అందరి ఇల్లా అది ఉది దో మల్ ద మబ్బంది ఉది
ఆ బాగా దోమ అంట అంటే బాగా దోమలు ఉన్నాయి
ఉ ఏం చేయాలంటే అది ఉంటది కదండి అది ఏమంటారు వేపాకు అనరా వ్యాపారకు నిీంక పత్తా అంటారు అదే ఆ ని ఇక పత్తనట ఇంట్లో వెలిగించాలటండి
అంటే కచ్చ ఉంటది కదా ఎట్లా వెలిగిస్తాం
అందు అంటే కొన్ని ఉంటాయి కదా ఎయల్లో కలర్
ఎల్లోో కలర్య ఆహా హడిపోయినాయ
పోయినాయి ఊయి అవి ఇక ఇంట్లో వెలిగిస్తేనట్టు అంత దోమలు అన్నీ చ వెళ్ళిపోతాయి అంట ఇంట్లోంచి
అకసారి మేము వెలిగించాము గాని అంతా పూలే అంతవరకు అటేండి కొంచెం ప అంటే ఇప్పుడు మన ఊదు ఉంటది కదా
అవునవును దాని వల్ల దబ్ పోతాయి దాని అవును
ాయి అంటే మొత్తం గ్వాన్ ఏమంటారుది దానిలా వేస్తే మొత్తం వెళ్తేది కదా ఆ పొగా మొస్తం రూం మొత్తం అయినంక లేవ్వు పొగ ఆగి పోయినంక మళ్ లో వచ్చినయి అది ఆ ఏది పెట్టినా కూడా ఆ పొగ ప్పటికే రావట్లే ఆ అప్పటి వరకే పోతుండే మళ్ళా మళ్ళా వస్ తున్నై ఇప్పుడు మన బట్టలరుకు పూ సై పిల్లల్లా అంత మొత్ ప్లేసెస్ ఉంటాయి కదా సై సైడ్ డర్లా వాళ్లంటి దాకులు ఉంటాయి మత్తప్పగా పోయినం క మల్లా
అస్తున్నాయి అన్నట్టు
మొన్న అయితే శబ రోజూ మేము సాయంత్ రాత్రి నైట్ లో ఉంటి కదా మనం నైట్ దా కాజ ఉంటదిగా
ఆ జాగారం చేస్తాం
ఆ తే మేం పైన ఎన్ని దోమలు తెలుసా అన్ని దోమలు బా మొత్తం కరిచి కరిచి రెడ్ రెడ్డన అయిపోయి మొత్తం ఇంకా కరిచినంక దాని వల్ల దురద బాగా అంటే బురదా బాగా పెడుతుంది దురద అయితే మొత్తం రెడ్ రెడ్ ప్రాచెస్ అయిపోయినాయి చదవడియట్లే మొత్తం ఉమ్ టూ వరకు ఉన్నాము ఇంకా అమ్మో ఇంకా ఉన్నాం అనుకుంటున్నాం సైవ్ చేసుకున్నా ఉన్నాం గాని దోమల వల్ల అబ్బో ఇంక కాదు అని హు వచ్చేసినాం కిందకి ఆ లేకపోతే సై చేసి ఒక గంటై తే అయిపోతుది మ రెండు అయిపోయింది రెండు తర్వాతే నిద్రపోయినా మేము కొంచెం అయితే మళ సై
ఎప్పుడు లేసిల్లండి పొద్దుగాల మరి
ఇప్పుడు చెయ్యాలి కదా అన్నం రోటీ ఇట్లా ఇప్పుడ ట్లా కాదు మొత్తం హెడ్డేక్ ఆ దాని వల్ల
లేవ లేదు ఇగ కొంచెం టైం కి లేచిల్లు అన్నట్టు
ఆహా లేసినం కానీ కొంచెం టైం కొంచెం ఇప్పుడు రోజు వేసినాక కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ మాట మట్ల ఇప్పుడు టైం ఉంటే కూడా మే ఫస్ట్ రేస్ కుంటాం కొంచెం టైమ్ ఉండి కొంచెం ఇప్పుడు ాయ్ తాగం టైమ్ కావాలి కదా చాయద అంటే ఓన్లీ అన్న ఇట్లా అట్ంటే ఏం కాదు ఇప్పుడు చాయ్ తాగాలంటే కొంచెం టైం పడుతుది కదా
అవును పడుతుది
అ
అందు కనీకి అంతం తొందరగా లేచిిన అన్నట్టు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉ
ఇంకా మీరు ఏం చేసారు సైలు మీరు ఎప్పుడుళ్ళ చేస్తారు ఏమం చేసారు నిన్న నైటంటే ఇవాళ పొద్దున
అదే ఈగలే ఇట్లోనే్వండి నా పిల్లలు తిన్నారు
ఆ మేమైతే కూడా అట్లనే చేస్తాం బా అంటే ఇప్పుడు ఓన్లీ రైస్ లే కుంటే రోటీటి చపాతి అదే చేస్తాం కూరగాయలు ఏమన్నా అయితే రాత్రి నైట్ నిద్రపోకుండా ఫస్ట్ మొత్తంయి అన్నియ భోజనాలు అయిపోయాక కొంచెం పనికుం లాస్ట్ లెవెన్ అవుతుందిండి లెవెన్ లెవన్ ట్వంటీ ఎయర్లా అయితేది నిద్రపోయినాక అది మొత్తం చేసుకుొని మతలం ఏనా కూరగాయలు చేసుకొని ఓన్లీ రైస్ లేకుంటే చపాతి అంటే కుత్త
ఆా మా అమ్మలు ఇంట్లు ఉన్నప్పుడేమో మొత్తం వండాలండి అక్కడైతే
ఆ మొత్తం మీరు వాళ్ళు అని బాగా మెంబర్స్ బాగా అయితారు కదా
ఆ అట్లని మార్నింగే మూడు గంటలకు లేస్తా అండి అక్కడైతే కూర చేస్తా అన్నం వంట స్త చపాతి చేస్తా
ఇప్పుడు మూరు అయితే చేసుకోవచ్చు ఇవి ఒకవేళ సైడ్ లో పెడ్ ఒక సైడ్ అన్నం ఇంకొసైడ్ కూర అయితాది మూడు వరకు అయితే అరామ్సే అయిపోతది ఇప్పుడు త్రీ థర్టీ అలా లేస్తే ఆ ఆ ఆహా
ఇస్టోలు కూడా మూడు ఉన్నాయి ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తే అయిపోతాయి అన్నట్టు ఆ ఆ అట్లా అట్లా అయితాది ఏ ఇక్కడ నేను ఒక్కదాన్నే కదా ఇక నైట్లే వండి నా అన్నం అదే సైజులో తిన్నా
మీరు ఒకవేళ ఉంటారండి మీ ఇంట్లో
ఆ మా ఆయనే ఉన్నాడు మొన్నా ఇక ఇప్పుడు ఉంటలేదు
ఆ
నిను తిన్న ఈగ మార్నింగ్ మళ్ళా బెండకాయ కూరా చేేసిన అన్నం వండిన మార్నింగ్
మరి అక్కడ ఎవరు చేస్తారు మీవిక్ ఇక్కడ ఇక్కడ ఉంటే
అక్కడ మా ఏమంటే లేదు తమ్ముల్ల కటా మసిద్ లో ఉం ఉంటుందట సైరి ఆ మసిద్ కే వెళ్తున్నారట ఎన్ని కడవాండ్లు ఎమాన్ పిండుతారండి ఇక్కడై తిన్నాం అందరం అన్న ఇంక రాన్ రాను మళ్ళా మస్జిద్ లోనే ఉన్నది మాకు సైరీ అని చెప్పిండు ముగ్గురు ఇక మజిద్ లోనే వెళ్తున్నారు రట వాళ్ళు ఇంకా షాపింగ్ చేయలేదాండి ఇప్పుడు
అవును
తర్వాత ఫంక్షన్ ఉన్నది అడ తింటాము అన్నారు మ్మ్
అ ఇంకా పాప, బాబులు అందరికి షాపింగ్స్ అయిపోయినాయ మీ లా
ఆ అయిపోయింది ఒక పాప ఫ్యామిలీ మొత్తం అయింది గాని మా పాపకి కొంచెం జువెలరీది తీసుకోవడం ఉన్నది బ్యాంగిల్ సెట్
ఆహా ఇప్పుడు బాయిస్ కయితే ఏం
ఉండదు డ్రెస్ తీసుకొస్తే చాలు
గల్స్ కి అది బాగా ఉంటది ఒక్కరోజు సరిపోదు అది ఓన్లీ డ్రెసెస్ అలా అలా
ఉ
అయిపోతది
ఆ ఆ ఇంకా డ్రెస్ లకి మ్యాచింగ్ కావాలి పాపకి ఉ
ఇప్పుడు జెంట్స్ అయి టే వాళ్లకి ఏం కాదు ఓన్లీ షర్ట్ అండ్ ప్యాంట్ అంటే మాకైతే బాగా అన్ని జువెలరీ అన్ని సైండిల్ బ్యాంగల్స్, ఇయర్ రింగ్స్, మ్యాచ్ ఇగ అన్నీ తీసుకోవాలే
ఆ ఒకటి లేకపోయినా కాని మంచిగా అనిపిియదు ఇగ
రేపాైఫ
ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు మరి
అది అయిపోయింది మాది రేపే మూడు రోజులు తిరిగిన మేము
ఉహు ఎన్ని ఆ శబ రోజు ఎన్ని కురాన్లు అయినాయండి కు కురాన్ చదివిన్లా
ఆ ఆ మన్